వినబడుతుందా
వినబడుతుంది
ఏ అయ్యో అక్కడ పార్లర్ వాళ్ళకి ఇంపి పెట్టినా రెండు డ్రెస్ లో కోసం
ఓకే
అయితే ఆమె దేంట్లో నో పెడుతుందట యాడ్ చేస్తున్నాం మో మరో మీరు ఎట్లి ఇస్తారు రెంటికి ఇస్తారా ఎట్లు ఇస్తారు కొలాబరేషన్ ఆ అని అడిగింది
ఆ ఏమన్నావ్
మీరు స్టూడియో లో మేకప్ వేస్తే వన్ టు త్రీ వన్ టు ఒకటి రెండు మూడు సార్లు ఇస్తా
ఓకే
బయట వాళ్ళకైతే రెంటే తీసుకుంటా అని చెప్పినా
అయి మన్నావా మరి
సరే ఓకే పంపియండి ఫొటోస్ అన్నది
ఆ అట్లా మంచిగా రెండు మూడు పార్లర్లకు పెట్టు
ఉమ్
ఉన్నాడా అన్నా డ్యూటీ పోయిండా
పోయిండి ఇంకా రాలే
పొద్దున్నేనా
ఉమ్
ఏం కూరండినవ్
మునక్కాయ టమాట్ ట బాయిల్డ్ ఎగ్
అ స ఆక్రమించిండు
గలె వారం సోమ్ వారమా
మంగళవారం
ఉహు
పని అయింది పనుల ఏమో తెలివది ఆ అట్లనందుకు నిన్న పెద్దలొల్లి అయింది హ్ హు